హలో హలో
డ హలో
ఆ వినిపిస్తుంది
ఆ సిరి చెప్పుసిరి
ఎంది ఇంకా అయిపోలే టాస్క్
లేదు అది అయిపోయింది ఇది రెండోది దాని గురించి మాట్లాడొద్దులే గాని వద్దు వద్దు వద్దు మాట్లాడద్దు
ట్ల మాట్లడద్ద
మ్
లే కాదు నాది ట్రాన్స్క్రిప్షన్ ఏందే అది నాగితే అమ్మా ఎంత హార్డ్ అనిపిస్తుంది తెల్సా
ఏం గాదులే నీ వల్ల అయ్యేంత వరకు ప్రయత్నించు అంతే నాకు కూడా అలాగే ఉంది ఏదో ఒకసారి చిన్న ప్రయత్నం చేద్దాం పోయేది ఏముంది సరే
సబా హార్డయినా చేస్తగాని మనీ
రిటర్న్ మళ్ళీ ఎప్పుడుస్తవు నువ్వు ఇంటికి
ఇంకా ఏమోనే తెల్వదు సెప్టెంబర్ ఫైవ్కి ఎగ్జామ్స్ ఫైనల్స్
ఫైనలా సెప్టెంబర్ ఇంకా టైం ఉందిగా చాలానే
ఆ ఉందిగాని చదువుకోవాలి ముందలే ఏం చదువుకోలేదు
చదువుకో బ్యాక్ లాగ్స్ అంటే ఏం పడ్డదు రాయి ఏం గాదు ఇప్పుడే ఫస్ చ్చు కదా మీరు ఇప్పుడు రాయడం
అ ఫస్ట్ ఇయర్ అయిపోయింది సెకండ్ ఇయర్ది కాదు
సెకండ్ ఇయర్ కూడా అయిపోవచ్చింద అయితే
ఆ సెకండ్ ఇయర్ కూడా అయిపోతది
అఓలే నేను ఇంకా అయిపోలే ఫస్ట్ ఇయర్ అనుకుంటున్నాసి
ఆహా లేదు ఫస్ స్ట్ ఇయర్ అయిపోయింది పాస్ అయిపోను సెకండ్ ఇయర్ అయిపోడానికి వచ్చింది
మీకు ఇప్పుడు జూనియర్స్ ఉన్నారా ఇప్పుడు మీకు
ఆ ఉన్నారు
ఇప్పుడు వస్తే ఇప్పుడు ఈ నీట్ తర్వాత వచ్చే వాళ్ళు ఇ ఇంకో జూనియర్స్ స సెంకెడ్ బ్యాచ్ జూని మ్ ఓకే అంతేలే ఓకే ఓకే ఇట్స్ మై మిస్టేక్ నేను ఇంకా ఫస్ట్ ఇయరే అన్న థాట్లో ఉన్నా
అ ఇట్లార ప్పు ఇట్లా అయిపోతుంది అంతే
అంతే ఇప్పుడు నాది అడిగినా నీకు కూడా తెలియదు తెలియకపోతుడచ్చు ఇది తెలియకుండానే పోతుంది ఎవరెవరు వేరు వేరివి తీసుకున్నారు ఎవరిది ఎట్లా ఉంటో ఎప్పుడు ఎవరిది స్టార్ట్ అయిందో తెలీదు అందరి ఒకేలాగా ఇప్పుడు స్కూల్స్లో లాగా అందరి ఒకేసారి స్టార్ట్ అయితే తెలిసేది ఇప్పుడు ఆ మనతో పాటే గదా అని ఇది వేరు నాది వేరు కదా అందుకే పైగా నాదేమో ఆగస్టు లో స్టార్ట్ అయింది నీదేమో డిసెంబరా
అక్టోబర్
అక్టోబర్ లో, ఉమ్మ్
అఖిల ది ఫోర్త్ ఇయర్ కదా.
హుమ్మ్
ఆ సీనియర్ కే, సీనియర్ అయిపోయింది.
హుమ్మ్ నేన్ గుడా ఇప్పుడు, ఎగ్జామ్స్ అయిపోతే నేన్ గుడా సూపర్ సీనియర్ అయిపోతా. హ
సూపర్ సీనియర్
ఉమ్మ్
త్రీ ఇయర్స్ ఆ, ఫోర్ ఇయర్స్ ఆ
త్రీ నే, ముడే హుమ్మ్
మన తోటే ఉంటది.
ఇంగా ఏమంటే ఎం ఎస్సి చేద్దాం అనుకుంటున్నా సిరి అంతే, ఎం ఎస్సి చేసి ఇంకా అప్ ఏదో ఒకటి జాబ్ జుస్కుంటా.
ఏం ఎస్సీ టూ ఇయర్స్ ఆ. ఇక్కడనే సా నీ అడగాలి.
ఏమో సిరి తెలీదు ఇంకా ఫిక్స్ అవ్వాలే. నేనేం అనుకుంటున్నా అంటే, ఏ జాబ్ జేయకుండా సగం చదువులే అపి అక్కడికి పోతే బాగోదేమో, ఇక్కడే సద్వి ఏదో ఒకటి జాబ్ దెచ్చుకొని పోతే బాగుంటది అనుకుంటున్న. ఇంకోటేమో దూరంగా ఎన్ని సంవత్సరాలని ఉండాలి ఇంటికి దూరంగా, పోదాము అనే ఆలోచనలో ఉన్న, చూడాలి ఇంగా ఏమైతదో.
అది కాదే అది, ఇప్పుడు నువ్వు డిగ్రీ చదువుతా వన్ ఇయరు కోచింగ్ తీసుకోవచ్చు గదా, గవర్నమెంట్ జాబ్స్ కి.
ఇంగా కోచింగ్ తీసుకోవచ్చు బట్, నేనేమనుకుంటున్నా అంటే, ఈ అది ఓస్తది అన్న నమ్మకం లేదు, ఇగా సంవత్సరాల్, సంవత్సరాల తరబడి అలాగే వే ఇచ్చేస్తు ప్రిపేర్ అయితు ఉండాలే. కో జాబ్ జేస్తే, నాన్నకు హెల్ప్ అవుతా గదా.
అదే కానీ, అంటే నువ్ ఎం ఎస్సి బదులు ఒక వన్ ఇయర్ గట్టిగా గుసుంటే. మేబి వన్ ఇయర్, మేబి గట్టిగా ఉంటే చెప్పలేమ్ గదా.
ఉమ్ టు నేన్ ట్రై చేస్తా, ప్రయత్నిస్తా బట్ దాంతో పాటు ఇది గుడా జేస్తా, ఇది గుడా ఇంపార్టెంట్ నాకు. ఎం ఎస్సి చేయ్యాలి అంతే.
మరి ఎం ఎస్సి చేసేటప్పుడు ఏమైనా పార్ట్ టైమ్ జెస్కోవే.
హుమ్మ్ చెయ్యాలి. ముందే కాలేజ్ జుసుకుంటా. ఏరియా. మంచి, అంటే మెయిన్ సిటీ ఏరియాలో ఉంటేనేమో నాకు అందుబాటులో ఉంటది కదా అన్ని. ఇప్పుడ్ గుడా చేసే ఆ ఆలోచనే ఉంది గని. ఏమంటే మా కాలేజు, కొంచెం లోపల్ కుంది ఇక్కడ నుంచి వెహికల్స్ గాని బండి అంటూ ఏది ఉండదు మొత్తం ఒక అడవిలాగా ఉంటది.
అవు
ఉ ఓకే
అంటే ఏన్న పార్ట్ టైం జాబ్ అట్ల అంటున్నావ్?
అ ఇంటర్న్షిప్స్ వాటికి
ఆ
ఉ
ఆ ఛాన్స్ ఉంటదా?
మనం టైం చూసుకొని మనకి వీలైన సమయం పెట్టుకోవాలి అంతే కావాలనుకుంటే చాలా దొరుకుతాయి.
ఇడనే ఏం దొరకట్లే ఆడు
మీవి ఈ నీకు అవ్వదలే అట్లా చేసుకోడానికి నాక అవుతాది.
ఎందుకు?
నువ్వు నీది చదువు నువ్వు చదువుతూనే ఉండాలి ట్వంటీ ఫోర్ ఇరవై నాలుగు గంటలు బట్ నాకు అలా అవసరం లేదు కదా చదివినంతసేపు శ్రద్ధ పెట్టి కష్టపడి చదివితే చాలు ని ఎంత ఆడ్డు కాదు కదా నావి
మేము కూడా ఎన్ని రోజు చిల్ ఆయినామొ ఇప్పుడు భయం ఆయితుంది.
చదువు అప్పుడుప్పుడు
అప్పుడప్పుడు చదివితే గాదు ఇంకా అంటే లాస్ట్ అంటే హాలిడేస్ ముందు ఇంకా అప్పుడు ప్రెషర్స్ అని కొంచెం పాండిచ్చెర్రి అనే
పాండిచ్చరి పోవలిసింది సిరిన్ ఇక తెలుసా నేను గోవాకి వెళ్ళినా
అవును అవును చూసినా అదే అన్ అదే అ మాట్లాడదా అ గిట్ నాకు సడ మ స్పెనాము
గోవాకి వెళ్ళిన అది మా కాలేజ్ నుంచి ఇండస్ట్రియల్ విజిట్ దేన్మాట ల్యాబ్ ల్యాబోరేటరీకి ఇంకా ఫొరెన్సిక్ ల్యాబరేటరీ ఇంకోటిమో కాలేజు
ఓహా
నేషనల్ కాలేజ్ అనమాట నేషనల్ ఇండియా మొత్తంలో
ఆఓ
ఇంగ ఫస్ట్ అయితే స్ ఏడు వేలు అన్నారు వాళ్ళు ఇంగ పువ్ వద్దు అంత ఎవరు పెడతారు వద్దులే అనుకున్నాం. బట్ కాలేజ్కి వెళ్ళాంక సార్ ఏం చెప్పినాడు అంటే జస్ట్ మూడు వేలు కట్టండి ట్రావెల్ కి, అకామిడేషన్ కి మొత్తం నాలుగుకు వచ్చింది సిరి మొత్తంగా నాలుగు వేలు అయింది. ఇంగా వేరే ఫుడ్ యే ఖర్చులు అవన్నీ మేము సెపరేట్గా పెట్టుకున్నాం.
ఆ పాండిచెరివె పోయిన వాళ్ళకి కూడా చాలా టెన్ థౌజండ్ టెన్ ఫిఫ్టీ నైనే అంట
మాంకంతేం కాలేదులే ఇంగ ఒక స ఏడు వరకు అయిండొచ్చు సిరి ఏమ అంటే ఇంకా అంత దూరం వెళ్ళాం కాబట్టి అక్కడక్కడ తిరుగుతూ ఏమైనా నచ్చితే కొన్ని ఫుడ్డు కానీ ఫుడ్ కూడా అంత బాగుంది పెట్టచ్చు మనం మనీ అంత మన హైదరాబాద్ లో తినే అట్లే ఉంది ఫుడ్ కూడా సో పెట్టొచ్చు అనిపించింది మని
పాండిచ్చేరిలో ఏం బాలేదు అంట ఫుడ్ అసలకి
ఉ అది తమిళనాడు కదా ఈ గోవాలో ఏమో ఫుడ్డు ఉ
ఈ గ్యాప్ లో డయగ్రమ్స్ ఆ చెప్పు చెప్పు
ఏంటిది ఏసేది
అదే డయాగ్రామ్స్ ఇంకా ఉన్నాయా బాయ్ గుడ్ నైట్ మోనికా బావుంటుంది డయాగ్రమ్స్ తెచ్చుకో అంది మళ్ళ అవి కూడా పెడతారు చెప్పే ఏమో చెప్తివి
ఇది పాండిచ్చేరి తమిళనాడు కదా అందుకే వాళ్ళ కల్చర్ మనకి న మనకు సెట్ అవ్వదు మనది గోవాలోనేమో వాళ్ళది కూడా వేరేలే గానీ వాళ్ళది మంచిగా అండి మనం తినగలం అంతా కూడా ఫుడ్ చపాతీలు, రోటీ, బిర్యాని అంతా కూడా బాగుంది బా
కావచ్చు ఆయిల్ కూడ పాండిలో తీసు ఉ టైం పాస్
నువ్వు కూడా వెళ్ళాల్సింది మీ వాళ్ళతో పాండిచ్చేరి
యాక్టువల్ గా వెళ్ళింది
ఉ
ఈ ట్రిప్ ఉంటుందని కాని పెట్టారు
ఇండస్ట్రియల్ విసిటా లేకపోతే మాములుగా చూడ్డానికి ట్రిప్ కి వెళ్ళారా
ఒకే ఒకటి సోగా మ్యారేజ్ ఉ సిపిఆర్ నేర్పియా సిపిఆర్ నేర్చుకోడానికి ఒక త్రీ డేస్ ప్రోగ్రాం అన్నారు
నువ్వు కూడా పోవాల్సింది వర్త్ యూజే కదా నీకు కూడా
వర్క్ షాప్స్ కానీ వీళ్ళు పోయింది వర్క్ షాప్స్ కోసం కాదు కదా మూడు వర్క్ షాప్స్ ఏంటే ఒక్కటే వర్క్ షాప్ పోయినరు
ఉ
అంతా కర్త తిరుగడమే ఇంటర్
మేము కూడా అంతే శనివారం నై టు ఇక్కడి నుంచి వెళ్ళినాము మేమున్న దగ్గర్నుంచి ఆదివారం పొద్దునికి అక్కడికి వెళ్ళి లము గోవాకి అదివారం మొత్తం తిరిగేష్ సోమవారం మంగళవారం రెండు రోజులు రెండు ప్లేసెస్ కి విజిట్ కెళ్ళాం ఈ కాలేజ్ నుంచి ఇండస్ట్రియల్ విజిట్కి బుధవారం రోజు మొత్తం తిరిగేసి నైటు తొమ్మిది ఇంటికి అట్లా ఇప్పామ్ స్టేషన్ రైల్వే స్టేషన్ కొచ్చినాన్ మూడ్ మేం తిరిగింది రెండ్రో రోజులు మెయిన్ పర్ప్ రెండ్రోజులు తిరిగినం ఆదివారం బుధవారం
ఒకటే రోజు ఆ బేడీషీట్కె రెండు వందలు
ఊహు
ఎమలోచించిన అంటే అప్పుడు మా తమ్ముడికి సెంకెండియరు కొంచెం మనీ పెట్టాల్సి వుండ
అదెలే సిచ్యువేషన్ మనం బొవాలి అనుకున్నా డబ్బులుండాలిగా
ఇంగ మల్లా టెన్ థౌంజండ్ అయితు
బానే ఉన్నాయ్ నాకు ఆ టైం లో లేదంటే ఇంగ నా నేను గుడా ఎవురికి ఎందుకు ఇబ్బంది పెట్టడం వద్దులే అనుకున్నా కనీ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రావుగదా అవకాశం వెళ్
రావులే రావులేగాని ఉ ఇంటర్ గట్టామి ఆ ఏ